కాల్ హలో
హలో
వినిపిస్తుందా అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఇంతకు ముందే చదువుకున్నా
అవునా ఎం చదువుతున్నారు అండి
మీ మీ వాయిస్ డబుల్ గా వినిపిస్తుంది
ని వాయిస్ బానే వినిపిస్తుందే నాకు
అవునా మ తపుగా వినిపిస్
ఇప్పుడు ఓకేనా
మ్ ఇప్పుడు ఒక్ తిన్నార మరి
తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నాను ఏం చేస్తుంటారు మీరు
నేను
మ్మ్
మీరేం చేస్తున్నారండి
నేను ప్రస్తుతానికి చదువుకుంటున్నా మెడికల్ కో ఇం అది స్టడీ అని అది ఒక ప్పుడు జాబ్ చేసిన
ఆహా ఏం స్టడి మెడికల్ కోడింగ్ అంటే ఎక్స్ప్లైన్ ఎక్స్ప్లెయిన్ చెస్ స్తారా మాకు కొంచెం నరయలేదు
మెడికల్ కోడింగ్ అంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అది అవనిక వాళ్ళు పెడతారు ఎగ్జామ్ కోచింగ్ వచ్చేసి త్రీ మంత్స్ అంటారు అవునా త్రీ మంత్స్ ఉంటది హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో హాల్ నాకు వినిపించర్లేదండి హలో హలో హలో హలో హలో హలో హలో
హలో హలో
ఆ వినిపిస్తుందండి ఇప్పుడు ఇంతకుముందు క వినబడలేదు ఎందుకు ఏమైంది సిగ్నల్ ఏమన్నా లేదా మీ సైడు
ఆ సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో అండి నాకు కూడా ఐడియా లేదు
అవున
మ్మ్ స్తే మెడికల్ కోడింగ్ అంటే ఏంటో చెప్
అదే త్రీ మంత్స్ కోర్స్ ఉంటది
మ్మ్
మ్మ్ మ్మ్ ఎగ్జామ్ అమెరికా వాళ్ళు కండక్ట్ చేస్తారు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు
అవునా
అది టూ అటెంప్ట్స్ ఉంటది ఎగ్జామ్ కి వచ్చేసి సెవె ఫైవ్ థౌజండ్ ఉంటది
అవునా అది ఎవరైనా చేయొచ్చ అండి ఓన్లీ సైన్స్ వాళ్లే చేయాల
ఆ నాన్ సైన్స్ వాళ్ళు కూడా చేయొచ్చు కాకపోతే నాన్ సైన్స్ వాల్లని తీసుకోవడం కష్టంగా ఉంది ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి అందరు చేస్తున్నారు
అవునా మరి అర్థ అయితదదండి నాన్ సైన్స్ వాళ్ళకి ఆ టాపిక్ అంతా
ఈ అర్థ అనటమి అనేసి ఉంటది అందులో సిస్టమ్స్ ఉంటాయి కదా ఆ సిస్టమ్స్ కొంచెం చదవాలి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడితే అర్ధం అయిపోతుది
అవునా అంటే మీకన్నా ఇంక ఎక్కువ కష్టపడాలి నాన్ సైన్స్ వాళ్ళ
నయ సైన్స్ వాళ్ళ అనన్ అంటే ఆ టెన్త్ లో మళ్ళీ ఇంటర్ లో అట్లా వాళ్ళకి సైన్స్ ఉంటాది బా సబ్జెక్ట్ బయాలజీ సబ్జెక్ట్ ఉంటది కాబట్టి వాళ్ళకిస అ తొందర అర్థం చేసుకుంటారు తొందరగా గా గ్రాప్ చేసుకోగలుగుతారు ఏంటి అనేది
ఓహో అట్లాగా అయితే మీది డిగ్రీ ఫీల్డ్ లో ఏ ఏం ఫీల్డ్ అండి మీది డిగ్రీలో
డిగ్రీలో ఫుడ్ సైన్స్ అండి నాది
ఫుడ్ సైన్స్ అంటే ఏంటండి
ఫుడ్ సైన్స్ అంటే టోటల్ ఫుడ్ గురించే ఉంటది అదే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అని ఉంటావి సో ఫుడ్ సైన్స్ లో ఫుడ్ సైన్స్ అం సబ్జెక్ట్ ఉంటుంది మళ్ళీ పోతే జాలజీ సబ్జెక్ట్ ఉంటుంది కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది
ఉ
ఈ సాన్స్క్రిట్ లాంగ్వేజెస్ వచ్చేసి సాన్స్క్రిట్ ఉంటుంది తెలుగు తీసుకునే వాళ్ళ తెలుగు కొంటరూ
అవి కామని ఇంగ లాంగ్వేజ్ లో అనేటివి మనం అందరు రాసేది
ఉ
ఆ మీ డిగ్రీ ఎప్పుడయిపోయిందండి
డిగ్రీ నాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయిపోయింది
అవునా మీ సైడ్ అంతా వాతావరణం వాతావరణం అంతా ఓకేనా అండి
ఇయ వాతావరణమ్మౌంట ఫుల్ ఎండలు కొడుతున్నది సమ్మర్ కదా ఈ ఎండాకాలంలో ఎండలు ఇలా కొడతా ఉంటాయి
అవునుగాని వర్షాలు ఉన్నాయని అంటున్నారండి
వర్ష చాలా ఉన్నాయి అని అంటున్నారు ఏ నాలుగు రోజులు ఏమో ఉన్నాయంట కానీ అవి ఇ ఎట్లాలంటే సిరెంస్ టైప్ ఉంటది కదా ఏదో ఒకటి వాతావరణం కాలుష్యం వల్ల ఈ ఎండాకాలంలో వర్షాలు కొట్టడం కామనే కదా
అవునవును అ దావల్ ఇంగా రైతు నా పోడుంగా చె
అదే కానీ ఈ వర్ష చాలా వల్ల మీరు వర్షంలో కూడా జాబ్కిల్తారా వర్షంలో
జాబేం చేయట్లేదు నేను
నా అంటే చదువుకోవట్లేదా మరి
ఆ చదువుకోవట్లేదండి నేను ఇంట్లోనే ఉంటాను ఇంట్ల పనులు మాత్రం వేసుకుంటుంటాను
ఊ హ్మ్ ఎందుకలా మరి చదువుకోవచ్చు కదా చదువుకోవడం కానీ లేైపోతే జాబ్ చేయడం కానీ
ఆ డిగ్రీ వరకు డిగ్రీ వరకు చదు కున్నాను ఇంక దాని తర్వాత ప్లాన్ అనేది ఇంకా నేను ఇంకా ప్లాన్ చేసుకోలేదు ఇప్పుడు వరకు అయితే ఖాళీగా ఉంటుంద
ఊ హ్మ్ ఏమన్న సిస్టమ్ వర్క్ అలా నేర్చుకున్నారా
ఆ నేర్చుకున్నాను సిస్టమ్ వర్క్ వచ్చు మెడికల్ కోడింగ్ బేసిక్ ట్రైనింగ్ కూడా వచ్చండి కాకపోతే ఏంటంటే సర్టిఫికేషన్ తీసుకోవాలి
హ్మ్
దానికోసమే ట్రై చేస్తున్నా
మరి మీరు ఆల్రెడీ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు అంటున్నారు మళ్ళీ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా
మీకె మాకు మాకు కొంచెం వరకే తెలుసు కదాండి, ఎ మీరా సర్టిఫికేషన్ ఇంకా తీసుకుంటున్నారు, నేను సర్టిఫికేషన్ కాదు నేను జస్ట్ నార్మల్ గానే నేర్చుకున్నాను కదా అని అడుగుతున్నాను.
అవునా అదే అలా ఉంటది, ఎగ్జామ్ ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్, బట్టి నో ప్రాబ్లమ్ చదువుకోవచ్చు బాగా రాయొచ్చు కానీ ఎగ్జామ్ హాల్కి పోయిన తరుత, షన్మాదురం
ఎంత పడొద్దన్న ఉంటయి, కదండి ఎక్కువ డబ్బులు పెట్టి చదువుకు ఇప్పు ఇప్పుడే తిన్నానండి, ఇంత ముందే తిన్నాను
కానీ కానీ తప్పదు కానీ టెన్షన్ పడితే ఉన్నా ఆన్సర్స్ మనం చేయలేము కదా,
అవునా రాయలేం కదా మళ్ళీ మన ఆన్సర్స్ కరెక్ట్ గా లేవు,
కాలు ఫ్రెండ్స్ తోనే ఉండాలి.
అవునవును
ఇప్పుడు మ మీ మధ్యాహ్నం భోజనం ఎం త్తారు
మాకు మధ్యాహ్నం భోజనం అంటే ఏముంటందండి, పప్పు చారు నేనైతే ఇంకా ఇదే ఇంకా మాకు డైలీ రొటీన్ ఇది అవునండి.
అంటే ఇక్కడ
అవును అంతే మీకు మీకేం పెడతారండి మీరు ఎక్కడంటారు.
నేను సి పట్టణంలో ఉంటాను, పట్టణంలో కూడా హాస్టల్ల్లోనే ఉంటా,
అవునా హాస్టల్ బాగుంటుందా అండి ఎట్లాంటది, హాస్టల్ లైఫ్ అది అంతా చెప్పవా మాకు,
అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది ఫుడ్ నచ్చదు. అయినా తినాలి, తప్పదు అన్నట్టు ఉంటది.
ఉ
ఉహు తప్పదలా ఇవే కానీ తిన్నం తినక తప్పదు, తినాలి ఉ అంత యదా
కొంచెం అన్న మనకి అదేంటి ఆ ఉన్ అదేంటి మనం క్లాస్లో వినేదంత శక్తి ఉండాలంటే ఫస్ట్ కొంచం మనం లోపట కొంచం ఏదైనా ఒకటి. తిని పెడ్తేనే మనక్ ఆ శక్తి ఒస్తది కదా అట్ల
అను ఆయ్నక్ కుంటున్నం కానీ ఇప్పుడు అంతాం ఏం లేదు ఆ. పక్కకి పచ్చడ గాని పప్పు గాని ఉంటది అది వేస్కొని తిన్ తినడమే ఉంటది మళ్ళీ వోతే ఇప్పుడు అన్ని మంద్లాక్ ఎండైతుంది గద ఇప్పుడు మార్ కెట్ల ఎడ చేసినా కూరగాయల రేట్లు కూడా పేరిగిపోతున్నయ్ ఇప్పుడు ఎండాకాలం ఒస్తే కూరగాయల రేట్లు ఆల్రెడీ పెరిగి ఉంటాయి కాకనే కూరగాయ్లు పండించడంలో గుడ అంత ఎట్ల అంటే మందల్ కొట్టి అట్ల ఇట్లానే పండిస్తున్నారు.
అంతే అన్నీ అట్ల వండియర్ కదండి కొంచం ఇప్పుడు మా సైడ్ అయితే మేమ్ దినే వరకు మే అట్ లేం బండియమ్మ మందులు కోట్
మీర్ అట్ల బండి మీర్ అట్ల బండియరేమో గానీ ఇప్పుడు బయ్
ఆ బయట సమాజంలోన అయితే ఆ తొంభై తొంభై శాతం మంది అ ట్లానె ఉన్నార్ లేండ్ ఒక్ పది శాతంలోనే కొంచం వరక్ కు
కని కని అలా తినడం వల్ల ఆ ఏదో ఒక్క అనారోగ్యం ఒచ్చి ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి అ ఐ
కొన్ని తెచ్చుకోవాల్సిందే అని మనం అనుకుంటాం గానీ అది పండియడానికి వాళ్ళెంత కష్టపడ్తున్నారు దాన్ని కాపాడడన్కి ఎంత కష్టపడ్తున్నారు అనేది అర్థం చేసుకోలేం కదా మనం
ఉమ్ దే కదా
దాని గాపాడాలే మకుం ఇంకొంచం డబ్బుల్ రావాలే మేము పండి చిన్ననికి వ్యాల్యూ ఉండాలని వాళ్ళనుకుంటారు కనీ అది తింటే మన జీవితాలు పోతున్నాయని మనం అనుకుంటం అంతే
అంతేగదా ఇప్పుడు వాళ్ళు అలా చూస్తున్నారు ఓకే ఇట్లా వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు అదే తిండి తినడం వల్ల మనకి షుగర్ అని అల్సర్ అని హార్ట్ అటాక్ అని ఏదో ఒకరు అ అనారోగ్యపాల అవుతూనే ఉంటున్నారు
అవునవును కానీ ఆ వాళ్ళ కోసమైనా వాళ్ళు పండించేది మన కోసమే కదా వాళ్ళ కోసం వాళ్ళు చూసుకున్నా కూడా అది పండించే పంటని మనమే కదా తినది సో అందులో మన కోసం కూడా కొంచెం ఆలోచిస్తారు కాబట్టి మనం ఇట్లు ఉన్నాం అట్ల
అంత కాలుష్యం లానే అయితుంది
అంతే కదండి
ఏదొ ఒకటి కెమికల్ లేంది అసలు ఉండదు అన్నట్ ట్టు ఉంటుంది
అవునవును
ఉమ్
ఇంకా నేను కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడొచ్చా అండి
చ్చు పర్లేదు ఓకే ఉమ్